నమస్కారం చెప్ప
ఆ ఏమైనా టాపిక్ గురించి మాట్లాడాలని నేను కాల్ చేసిన మీకు ఆ మీకు ఏ మూవీస్ అంటే ఇష్టం
నాకు హారర్ మూవీస్ అంట ఇష్ ఇష్టం కానీ భయం కూడా అవుతుంది ఎంత ఇష్టమో అంత భయం కూడా ఉన్నది చూస్తే కళలు అన్ని వచ్చేస్తాయి ఆ మూవీస్ నేను ఏ డే టైమ్ లో చూస్తా హరర్ మూవీస్
అంటే మీకు మీకు ఇష్టం లేదు అట్టిగానే మీరు చూడాలని చూస్త
నాకు ఇష్టం అందుకే చూస్తా నైట్ టైమ్
నా దగ్గర ఒక మూవీ ఉంది నేను అది పంపుతా మీరు చుడాలి ఇప్పుడు ఆయన చనిపోయినట్టే ఉంటాడు అది చూస్తేనే ఇట్లా గజ్జు ఉంటది
నేను చూడ అది
చూడాలి నువ్వు చూడాలి నువ్వు ఇష్టమని చెప్పినవ్వు వు కదా నువ్వు ఇప్పుడు చూడాలి
పంపించకు నేను చూడ
అయిన ఎట్లా ఇంకా ఏమే మూవీ హారార్ మూవీ ఇష్టామ అన్నారు ఏ హారర్ మూవీ చూసారు మీరు ఇప్పటి వరకు
నడి రంటడి ఈమెయిల్ రిటర్న్
అయ్యో అంతేనా దాంట్లో ఏం దయం ఉండది కదా
అదే దయ్యం ఇంకా ఇంకా నడుస్తుంది చూడు అది బాగా ఇష్టం నాకు మా చెల్ల లెక్కనే అనిపిస్తుంది
ఆహా అట్లనా ఆ దయ్యం అక్క అది
ఏం కాదు మ పిళ్ళై అది
అవునా
హ్మ్మ్ చెప్పండి చెప్పండి ఒకే ఎక్కువ చూడా నాకు టైం దొరకది
ఇప్పుడు కాదు మీరు ఎప్పుడు కూడా చూడాలేదా
నాకు ఇట్లాంటి ఇమోషనల్ మూవీస్ కావాలి డైలీ లైఫ్లో ఏమేం జరుగుత అసవంటి మూవీస్ అంటే నాకు బాగా ఇష్టం
అవునా మీరు కోర్ట్ మూవీ చూసారా
చూసను అవును బాగా మంచి మరి దాంట్లో సాంగ్స్ నాకు బాగా ఇష్టం ఒక పాట పాడండి కదా
కథలెనో చెప్పాను కవిత లే రాసను కాలాలు దాటాను యుద్ధాలు చే చేసా ను ప్రేమలో తప్పు లేదు ప్రేమలో ఓ వేళ వేళ వెందేలంత
హ్మ్మ్
కే ఆ దాని తర్వాత నాకు రాదు అంతా నేను నేర్చుకొని ఆ
కదలన్నీ అదివస్తుంది ఆ రెండు లైన్ల వస్తయి హ్మ్మ్
తులా
తుమ్ హీ హూ మీయాసిపి
అరే మీ వాయిస్ బాగా చాలా బాగుంది వింటే మంచిగా అనిపిస్తుంది నాకు నాకు అది అది నిద్ర వస్తుండే ఇప్పుడు నిద్ర వస్తలేదు
అదే అంత భయంకరంగా ఉంది
అదే మరి
ఎందుకు ఆపోజిట్గా చెప్పిస్తున్నా ఏంటిది ఎ చిన్న పిల్ల చిన్న పిల్ల నువ్వు అక్కడ నుంచి జరుగు ఇక్కడ చైర్ మీద రానువు
దగ్గర దగ్గర ఉండేది కదా
గోలు గోల్ చేస్తుది గోలు గోలు కూడా చేస్తుంది సైడ్ లో ఉంటంది
ఇక్కడే చేలో అక్కడే చేయాలి మరి
ఆ
ఆ
చెప్పండి
చెప్పండి ఏం చెప్పాలి మీరు అదే ఇం ఒక్కటే మూవీ చూసారా ఇంక ఏం చూడలేదు అద మీకేం తెలియదా మూవీస్ గురించి అదిే హారద
ఎందుకు అరంమొయి కదిపిించి అ
అది దయ మూవ కాదు అ దేవుడు మూవి
అయితే
హు అది హారర్ కాదు కదా నాకు కాలే ఎందుకు భయం ఎందుకు
ఊ
అది హూ అంటే భయం ఎందుకు అది హూ ఎవ్వరు కూడా ఆడచ్చు నేనే తట్ పట్టి కట్టుగానే ఊ అంట
ఉ ఒకసారి అేనా ఓ ఎలా కా అదిదు అందులో లేదు అది మంచిగా ఉండాలి అట్ మంచిగా లేదు
ఊ అట్లా ఎట్లానే ఉంటది నాకు తెలియదు
ఇగ మే ఇద్దర మాట్లాడితే ఏ చూస్తా అంది నాకు కూడా ఫోన్ చేయంటాంది
అవును అంటే అంది కాని ఆమె తెలుగు రాదు నేను ాలి నాకు చెప్పింది నేను వినేయ్ సైలెంట్ గా ఉన్నా
మా ఏం చెప్తాను మమ్మీ నేనట ఫోన్ చేసి ఆమెకి ఇచ్చేయాలిట నేను అమ్తోని మాట్లాడనింట నంటే ఆస్కరాప్ చేసిస్తదియా మీ
అవును ఏంటిది ఇంకా కాంతారాట చూడాలద మీరు నాకు కాంతారావు వన్ కూడా మంచిగా అనిపించింది టూ లో అది హీరో యాక్టింగ్ హీరో యాక్టింగ్ మస్త్ ఉంతది
నాక ఇంకా కాదు ఇంకొకటి ఓదేలా ఓదేలా మ మంచిగా ఉంటుది క
అవును అందరు చెప్తున్న నేను ఇప్పుడు వరకు చూడలేము ఆ ఆ
సమూవి
అది నాకు ఆ
మాయనే ఫోన్ చేస్తున్నాడు బ స అనే న ఫోన్ చేస్త రెడ్ వే ఫోన్ చేస్త
ఆ అవును కానీ కల్ కట్ కక
చెయ్యని ఎందుకు చేస్తాము ఎంత భేమో నీకు ఏమంది ఫోన్ వచ్చింది ఇ నంబర్లో నాకు నాకు నోటిఫికేషన్ ఇంక కార్ ఆ తేజ ఎవరు అసలు ఈ పిచి
ఏ మాట
ఫోన్ చేస్తాను ఎప్పటి నుంచి మాకు ఏమో ఏమి ఆమె ఫోన్ చేసి నాక ఏం అడుగుతుది మీకు ఏమి ఇష్టం అంటే నేను బిర్యానీ అంటే నాకు ప్రాసెస్ చెప్పండి అడుగుతుంది నాకే ఆ ఫోన్ ఆమె మాకు చేసిందే నేను మాట్లాడాల ఆమె మాట్లాడలే ఎక్కువ నాక మాట్లాడిపిస్తది ఆమె
అవునా
హ్మ్ తేజా
మీకు తెలుసా అమ్మే
తెలివది నాకు బ కాసి ఫర్ మనిట్స్
మీరు అంతేనా ఇంకా కాంత వదెలా మూవీ స్టోరీ ఏమంటే కొంచెం ఎక్స్
ఇకు అనే అందరికి రేఫ గర్ల్స్ అంట వాళ్ళ వైఫ్ ఏం చేస్తుంది అంటే ఆయనకి దగ్గరగా తీసుకోదు మంచిగా చూసుకోదు అయితే ఆయన ఇక వాళ్ళ వైఫ్ కొని దూరం ఉంటు దూరం అంటే మళ్ళీ పెళ్ళిళ్లలా పోతే ఒక నాకు ఆయనకి ఒక అమ్మాయి ఇష్టపదు మంచిగా కనిపిస్తది ఇగా ఏ పెళ్లిలకు పోతే వా పెళ్ళలి కూతుర్రుని లేపుకొని మొత్తం రేపు చేసి చంపేస్తాడు
అయ్యో అది ఏంటది
అయితే ఆ తర్వాత ఆ హీరోయిన్ కి తెలిసిపోతది తెలిసిపోతే అది చంపేస్తది ఆ చంపేసిన తర్వాత ఆహా ఫస్ట్ చంపయది అది ట్రైలర్ చూప్ చూపట్టటింది కానీ మళ్ళీ ఏం చేస్తారంటే అందరు కలిసి ఆయనకి అది బతుకు కాల్సి పడేస్తారు ఆహా కాదు ఆయనకి ఏమో క్యాకి బోల్తేనా మృత్యుయిపోయినాక ఏమ దహనం మంచిగా దహనం మంచిగా చెయరు ఆయనకి పూజ పూజ శాంతి పూజా ఏం చే చేరానికి కూర్చోబెట్టి మొత్తం బ్లడ్ గిడ్ అది వేసి ఆ మొత్తం మాంసం గింసం వేసి పడేస్తారు దాంట్లోని ఆయనకి ఆత్మకి శాంతి దొరకదని అయిన ఆత్మ మొత్తం తిరుగుతది ఇగ
ఆ ఏం చేస్తది తిరిగి ఏమైనా చేస్తారా హీరోయిన్ కి ఏమైనా చేస్తా
కాదు అందరికి సత అందరిక చంపిస్తుది ఊళ్ళ ఎవరు ఉన్నారో వాళ్ళకి అందరికీ చంపేస్తది మళ్ళా దాంట్లో తమన్నా వస్తా
ఆ
సం మంచి పండితురాలు ఆమె బయట చేస్తంది ఆ ఫైడింగ్ చేస్తుది అని
ఆ అదే
చీర కట్టుకోదు ఆమె ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుంటాంది ఆరెంజ్ది మొత్తం బ్లాక్ డ్రెస్ ఆరంజ్ కఖండువ వేసుకొని ఉంటది
అంటే నేను అదే అనుకున్నాను
అది అయితే ప్రభుదేవ్ అది అంటారున్నాను రెడ్
అది పొ పాత పురాన మూవీ, ఇప్పుడు ఇప్పుడు చూసింది చెప్పిన నేను రీల్స్లో వచ్చింది.
ఉ ఈనేంటిది తిరుగుతాండు బయట
ఎవరు వచ్చిండు అయితే ఆయన నమస్కారం చేయడానికన్
ఉ అనే అస్తడూ ఆ బండి పెడ్తడు ఇప్పుడు
ఓ దమ్ చేస్తాడా వ
ఒక దమ్ ఇయనతోని, ఈయనకి మాట్లాడమే రాద్ తెలుసా. మాట్లాడు అంటే మాట్ల, మా అమ్మ అయితే మాట్లాడుతది. మాట్లానే మాటలు ఏదో దీన్ వల్లనే పిచ్చిగ అయిపోతడు ఉ అరు ఏం మాట్లాడిన నాకే అడుగుతా నేనె వాళ్ళ ఫ్రెండ్ తోని ఒకొక గంట మాట్లాడ్ తడు. ఉ ఏం పర్సనల్ ఉంటది? ఇగో వస్తాండు చూడు ఆయననే
అయితే మీరు చెప్పండి, ఇంక ఏం చేస్తరు మీరు?
తాగినా
అతే దయ మంచిగా దయా మూవీస్ అంటే మీకు అంత తెలిదు కావచ్చు మొన్న ఈశా మూవి చూసిన, మస్తు ఉంటది ఆ మూవీ తెల్సా. నెక్స్ట్ కల్ చెప్తనే అది
ఇంకా
హారర్ ఆ హారర్ మూవీసే ఇష్టమా, వేర స్టోరీస్ ఏం ఇష్టం లేదా?
స్టోరీస్ ఇష్టం నాకు. అంటే రియల్ లైఫ్ స్టోరీస్ ఉంటయి చు
అవును అది తమిళ్ వాళ్ళది మస్తుంటయి మూవీస్, తెల్సా మీకు?
ఇప్పుడు ఒక ముస్లిం మూవీ ఉన్నది, మంచిగా ఉంది హిందీ మూవీ. హిందీ మూవీ ఉన్నది, మంచిగున్నది అది. ఇంక రాలే అది. సైర నా తెల్వదు కానీ ఏరే మూవి ఉన్నది, నాకు గుర్తుకొస్తలేదు పేరు.
ఆ సరే నేన్, ధన్యవాదములు కట్ చేస్తాను.
ఉ సరే బాయ్